హలో నమస్కారం ఏం జెత్తనండి
ఆ ఏం లేదండి ఏం లేదు తిన్నాం
మ్మ్
మా ఇంటి పక్కకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నారండి
అవునా
డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నారు సౌండ్ సెంట్రింగ్ సౌండ్ బాగా ఇనస్తుందండి
ఇప్పుడు కూడుండే డబుల్ బెడ్రూమ్లు బెడ్రూమ్లు
అంటే ఇంలా ప్లేసు ప్లేస్ ఉన్న వాళ్ళకి వాళ్ళకు అంటే మొత్తం అసలే బాగా పేదో వాళ్ళకు కట్టిస్త మరండి
ఉ మంచోళ్లే ఏం కూర అన్నిండ్రు
హలో
ఆ కాకరకాయ టమాటా అండి
ఇంకా ఏం పని చెస్తారు మీ దగ్గర
ఆ
ఏం పని చేస్తారు మీ దగ్గర
ఏం పని లేదండి
ఖాళీ గానే
కాళీ స్కూల్ కి వెళ్లండి
ఆ మా బాబా ఏంట అని పాప పడుకొని ఇప్పుడే లేస్తాండి
డ్ చిన్నగా వినబడుతుంది
మాదా ఇప్పుడు వినబడుతుందా
ఆ ఇ యిన పడుతుంది
ఉ
మీ దగ్గర కృష్ణాష్టం ఎలా చేస్తారడి
ఆ
కృష్ణాష్టమి ఎలా చేస్తారండి మీ దగ్గర
బిష్టాష్టమా అది గోల్లోల్లో పండుగా కదండి
గొల్ గొల్లల పండుగ కాదండి గొల్లల పండుగ కష్ణాష్టం అంటే ఇట్లా ఉట్టి కొడతారు కదా
అదే అదే వాళ్ళ గొల్లళ్ళ చేస్తారు కదా
ఉహు సరే అట్లా చేస్తారా
మా దగ్గర వాళ్ళ గొళ్ళలే అ ఒక అడవి నుంచి ఒక పెద్ద కట్టె తీసుకొచ్చి అదిఓక దగ్గర బాతి దాని కింద వ రేగడమట్టి పోతారు
ఉ
ఆ కట్టెక మొత్తం గ్రీజు గ్రిజు పూసి పసుపు కుంకుంమా పెట్టి పైన చక్రం లేక్క కాబట్టి వాటికి ఫూ చు అదే పండ్లున్న పైసాలు ఇంకేమో పెడతారండి అయిపొయింది రడీ ఎంస్తారు ఇక్కడ ఉట్టి కూడా రెడీ చేస్తారు చాలా మంది పాటలు పడతారుంట చాలా మంది వస్తారు కదా అప్పుడు ఆ ఉట్టి కిందగి మిది కి లాగుతా వుంటారు
ఆ
ఇ చాలా మంది ట్రై చేసి ట్రై చేసి ఎవరో ఓకరికి లక్ గా దొరుకుతుంది కొడతారు అందులో డబ్బులుయినా ఏ ఏమన్నా పెడతారు పండ్లు ఇలా ఆ కొట్టినోళ్లు అవి తీసుకుంట్రు ఆ కార్యక్రమం అయిపోయినాక ఈ కట్టెక్కడ
ఓ
అది ఓ చివరిదాగా ఎక్కుతారు జారిపోతా అంటూ ఊగా కింద పడతా ఉంటారు ఉమ్ చాలా సేపు ఇగ అదే అయితది ఓ కొట్కు ఒకరి మీద ఒకల్లు ఎక్కి గింద పడుతాండ్రు మళ్ళా ఎక్కుతాండ్రు ఉమ్ చానా పాపం వాడు కష్టపడి కష్టపడి ఒక్కోసారికి ఒకసారికి అందుకుంటుర్రు
ఊమ్ ఆ
ఇకా వచ్చిన డబ్బులు డబ్బు అక్కడ పెడతారు కదా అంత రెండు వేలో వెయ్యి ఇట్లా పెడతారు అవి తీసుకొని వాళ్ళు పార్టీ చేసుకుంటరు
ఉమ్ హా
మీ దగ్గర ఎట్ట చెత్తరు
అమ్మమ్మ మా అక్కడ కూడా అట్లా చేస్తారండి ఆ డబ్బులు ఎవరికైతేద ఉట్టి కొట్టి కొట్టింది ఇర దలకయితే దొరుకుతాయో వాళ్ళు డబ్బులు తీసుకుంటారండి ఒక్కటే బా ఒక్క బాబుతోనే ఒక బాబు తీస్తాడు అంటే ఒక పది మంది ఉన్నారనుకో ఎవరైతే అందుకుంటారో వాళ్ళు తీసుకుంట రండి డబ్లు
ఆహా
ఉమ్ తీసుకొని ఎంజాయ్ చేస్తారండి ఇగ అలా పెట్టడం కూడా ఒక వంద రెండు వందలు అట్ల పెడతారండి పో ఎటారని
ఆ మా దగ్గర పులిహార కూడా పంచిపెడతారు అది అయిపోయినాక పులిహోర తెత్తారు వాళ్ళే గొల్లోళ్ళు వాళ్ళు చేసుకొని వత్తరు చేసుకొచ్చి అందరి పంచి పెడతారు అన్నట్టు ఉమ్ మీ పాబే నా అండి ఏడ్చేది హలో
బాబూ ఏడుస్తున్నాడు
ఆ ఏమైందో
ఆ హ పాపా పాపా ఏడతను బజ్జోనా బజ్జో హ్మ్ హలో ఆహా మామ్మ మమ్మ
ఫలే నా ఫ
మమ్మ ఉమ్ బానే ఏడ్తాండుగ గొంతులో వోయిందా
ఇ అోడి
అయ్యా గొంతలో వేలు పెట్టండి వత్త గొంతులో వెలు పెట్టి తీయండి వస్తుందిద
తెల్లిందండి కొంచెం మింగింది కావచ్చు
ఆ ఏంటిదాది సబ్బా
వస్త ధాన్ని మరి
ఏంటిదది
అప్పా అప్పా
అప్పనా ఆ వాటర్ తాపించాడు మింగతారుగా
వెేతున్నాయి
వాటరు కొన్ని తపియంండి వాటర్ వాటర్
ఇట్లా థర్టీ నా థర్టీ నాట్ అనిపిస్తలేదు కానీ ఏడుస్తాడు
అద కొన్ని వాటర్ ఇస్తే జార్దది కదా
హ్మ్ చుతాడు మళ్ళ
వియగాండి పెద్ద పెద్ద చిన్న
పిల్లలు అ తిని పరిస్థాలు అది నోట్లు వేసుకుంటాండండి
ఆ అవునా అయ్యో
వాడి మింగుతాడు డి
ఆ బాయ అప్పలి ఇర్కబోదు అలిగ ఇబ్బంది పడతారు కదా ఆ తపియండి ఉమ్ అంటే మింగుతాడా ఏమన్నా
ఊపిరి కొంచం ఆడదు కదా సరిగా గొంతుల పడితే
ఆ ఆ
తగ్గు భయం అయితది అండి అందుకే
అదే అదేగాని వాళ్ళు కొం చూడండి చూస్తే లోపలికి బయటకి వచ్చ
పిల్లలు ఇటు పిల్లం కళ్ళం వక్కలు వక్కలు వక్కలు తీసి కింద పడేస్తున్నారు అయినే పెద్దది పెట్టి కట్టున్నాడు
ఆ కూరుపోయిందా
పిల్లలు పోలేదండి ఇయ్యాల మేం మా అమ్మ ఒళ్ళు ఇంటికి వచ్చి బాగా రోజులు అయితది
ఆహా కూల అయిండ అబ్బాయి ఏడవటం
తీ అడు బా తగ్గిందండి ఒకసారి మీ సిస్టర్ వాళ్ళ బాబు కూడా ప్లాస్టిక్ ఇది పెట్టుకున్నాడుడండి మస్తు భయమైందండి మేం చింతకాయ పొట్టు తీస్తున్నాం
ఉమ్
మాదే చింతకాయ పొట్టు వాళ్ళ ఇంటికాడ పోసి తీస్తాను టైంపాస్ కి పోస్తే ఆయనే ఆడుకునే వస్తువులు ఇలా చిన్నది ప్లాస్టిక్ కిది అంటే అది మింగిండండి
ఆ
ఓ ఒక అర్ధగంట సేపటీ దాకా రాలేదండి
భయంమైతది పిలలు ఏడుతే ఏం అన్న అయితే
నా మ
ఉమ్ మీ ఆయిపోయినయా అండి టాస్కులు
ఏడుస్తాండి అది గొంతులా తో తట్టినట్టు ఉన్నది పాలు తీత్తాంది
ఆ
హ్మ్
మీ మీది అయిపోయిందా వర్క్
అయిపోయిందండి మా అన్ని జీరోలు జీరోలే పడ్డాయి ఒకటి సెకండ్స్ కూడా పడలేదు ప్రాబ్లమ్ చేసింది నిన్నటి నుంచి అన్ని మంచిగనే క్లారిటీగానే మాట్లాడినా అట్లా అయింది
ఆహా అయి తే ఆ ఆ టైమింగ్ పడకపోయినా కూడా సెట్ అవుతుంది వాళ్ళు చే చూసుకుంటారు కదా కొన్ని టైమింగ్ చూపెడతలేదు నాకు కూడా అట్లనేయంది సేము
అంటే మాట్లాడిన వాటికి ఇట్లా వర్క్స్ అంటే టాస్క్ లు అయిపోయినట్టుగా చూపియలేదు అవి కూడా పోతాయా
చూపెడు మనే రేటింగ్ ఇచ్చిరా కింద
ఆ
ఫైవ్ అని ఇయ్యపోయేరు
ఆ ఇచ్చినం
ఆ ఇస్తే వాళ్ళు చూసుకుంటారు మనది ఏం లేదు మాట్లాడినేం కదా మనము
ఐతే ఇప్పటి వరకూ డబ్బులు పడతాయి అట్నా మరి
ఏమో అన్నారు గానీ అయి నాదైతే అప్పడిదే ఇంకా ప్రాసెస్ ట్లన్నది రెండు వందల నలభై ఏడు రూపాయలు జూపెడుతాంది
ఉమ్
అయయ్యి ఎప్పుడొత్తాయో ఏమో ఇగ ఊ
మీ బాబుని వండుకోవే తింటారా తినేయ్ అని నిమ్మలంగా మాట్లాడలే ఎందుకంటే భయమైతాంది మళ్ళీ వేరే ఊరికి వచ్చినం ఏదైనా ఇబ్బంది అయితే మస్తు ప్రాబ్లం ఐ పాల పొడి
ఆ ఔనవును ఒకసారి ఇది తియ్యండి మరీ అట్నే తాగుదండి మరి ఏమన్నా ఎక్కబోతాది
తీసినా ఇం వర్క్ ఉంటే తీసినా అది
లండా
ఆ
ఊ కొంచెం చూడండి మరి నేను తర్వాత కాల్ చేత్తా
ఆ
సరే అండి స ధన్యవాదాలు
సరే ఈ కు